హలో
విన్పిస్తుందా
హలో
ఎంచేస్తున్నావ్
ఓ అన్నం తిందామని అన్నం పెట్టుకుంటున్నా స్తున్నావ్
ఏం లేదు
పడుకున్నారా పిల్లలు
ఉన్నరు
తిన్నరా
బడతెచ్చి నూర్వండి
పెద్దోడు పండ లేదా ఎన్ని మంత్స్ ఇప్పుడు చిన్నోనికి
ఎయిటీన్ మంత్స్
ఎయిటీనా
మ్
మ బుడ్డిగానికి కన్నా త్రీ మంత్స్ చిన్నా
ఎవరు
మా పాప కన్నా త్రీ మంత్సే చిన్ననా
ముడు నెల్లు బుజ్జి పెద్ద కదు
ఆ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే స ప్టెంబర్ వస్తే టూ ఇయర్స్ నిండుతాయి
వీడిది జనవరిలా జనవరి
అ నవంబర్ డిసెబర్ జనవరి త్రీ మంత్స్ పెల గ్యాప్
ఉ మ్
ఏం పెడుతున్నావ్ మరి నీ పాలేనా పాలు తాగుతుండా
నా పాలు తాగుతాడు
ఆ
తాగుతాడే పాలు
తగ్గలేదా వస్తానే ఉన్నాయా
ఆ
మ్ నాకేం అస్తలేవు మీకేం పొంగిపోతున్నాయి ఒక్కోక్కలికి
ఏవ్వలేవలకు
చాలా మందికి ఆ మా వదినకి కూడా అంటే మా వదిన అంటే మా వదిన కాద్ మా వదిన వాళ్ళ వదినకి కూడా ఇట్లా పాలు వచ్చి కారిపోతుంటాయి అంట
ఉ అమ్మ అట్లేనే వచ్చేది మాక్కుడ అట్లే వస్తాయి
నిక్కుడ అట్లే వస్తాయ
ఆ ఫ్యాంసీవి అవి రాకుంటే ఇంకో ఫ్యాంసీవి వస్తాయి
మ్
మ్
మాకు అట్ల వస్తే బాగుంది కానీ ఏం సుఖం ని యమ్మ ఇద్దరు పిల్లలకు కూడా పాలు లేకుంట ఆయినై
నువ్ మంచిగ అన్ని తింటే వస్తాయి అ మంచిగానే తింటే వస్తాయి
నేను తింటనే ఉన్నాయి ఇంకే తింటారు నాయన పొట్ల పట్టెంత తింటనే ఉన్నా ఆకలైతేనే ఉంది ఉకే అట్నే అయితదా ఊకే అకలైతదా
అయితది అకలి అయితది
మ్ హు
మీటి ఎంతంట
ఆ
వన్ మంత్ అ ఐతుంద
ఆ మొన్ననే అయిపోయింది టెన్ కే అయిపోయింది ఇయలా ఫోర్టీన్ గా
టెన్కే అయిపోయింది
వన్ మంత్ ఫోటోషూట్ చేసినవా అంటున్న
చేసిన చేసిన
నిలిపేసినం.
రోజ్ ఫ్లవర్స్ తో చేసిన.
ఎట్లుంది అక్క మీ వరకు.
ఉ పెడతాలే తర్వాతకి.
అవ్వ లెక్కుండి.
ఏం ఎవరిలకంటే ఏమో అప్పుడు. పోలికలు ఎట్లా తెలిలుస్తారా నాక అతే అర్థమే కాదు చాలా మంది అట్లు ఉన్నారు ఇట్లు ఉన్నార. తనకసరా పులికలు అర్థమే కాదు. అర్ధం అయితదా ఉ.
వాళ్ళు వన్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చినాక తెలుస్తుంది.
ఉ.
ఎట్లనో ఉండాల్సింది.
అయ్యో.
బినేశన్ గుడ్డ.
చెల్ల తీసుకొని పోయిందమ్మో ఆమె అల్లరి అయితే.
అ అ
వాళ్ళంటి తీసుకొని పోయింది.
దగ్గరేనా దగ్గరేననే.
ఉమ్ దగ్గరే గుడివి వచ్చిందంటే ప్రసాదం నిన్నంతా తీసుకొని పోయింది. మేము అల్లరి చేస్తుంది పేపర్లనే కొంచెం రాస్తాముంది మొత్తం చింపుతుంది.
సవార అవుతుదేవ నవిద్ద నీలక్క నీలక్క సయవార అవుతుదేవ.
ఓయమ్మ నేన్ చదవలేను జాబర్న్ జాబర్ బళ్తని.
ఉ
ఉమ్.
స
పవిత్ర చేస్తున్నారా జాబ్.
బింద్యాబు.
ఏమప్పుడే జాబ్ అన్నది.
ఏం కూర ఏం కూరా.
బీరకాయ పచ్చడి చేసింది బీరకాయ కూర చేస్తా అంటే తినను అన్న పచ్చడి చేసింది ఇక.
బ.
ఆ.
పారిజాత పచ్చడే.
బీరకాయ బీరకాయ పచ్చడా.
మంచి బాగుంటుందా.
ఆ బాగానే ఉంటది ఏముంది బీరకాయ తెంచుతది ఆ.
స్పీకర్ పెట్నట్టుమ్ది.
సౌండ్ పెంచుకో సౌండ్ పెంచుకుంటే వినపడ్తది.
అవు.
హ. మా వదిన గురించి అడిగినావు కదా.
ఆ.
ఇందాక మా వదిన గురించి అడిగినావు కదా.
అ ఆ.
హ. ఆ గంటి పోయింద్రా అంటే వాళ్ళు కూడా దగ్గరనే సేమ్ ఒకటే బిల్డింగ్ గాని ఇల్లులు వేరు వేరు దగ్గరుంటాయి అంటే ఒక ఫ్లోర్లో ఒకలదీ ఒక ఫ్లోర్లో ఒకలదీ వేరే సైడ్ ఆ వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటరు వాళ్లది నకిరేకల్ గాని ఉంటారు సొంత అంటే దగ్గరలోనే మా నాయనమ్మ వాళ్ళ అక్క ఉంటది గా సొంతం అక్క
ఆ
ఎందుకు పోలేదా
ఆ
అయన తీసుకపోనన్నాడు
హ్మ్
అక్కడ పదిహేను వేలు రూమ్ రెంటే ఉంటది ఆయనకు వచ్చే యాభై వేలకి ఇగ పదివేలు పదిహేను వేలు రూమ్ రెంట్ కట్టి ఆమెనెట సాదతడు ఇంత ఖర్చులెట
ఉ
హ్మ్
దివెల్ ఎంతొస్తాయ్ అన్నకు
యాభై
గవర్నమెంటా
హ్మ్ మంత్కి యాభై
జాబొచ్చిందా
వచ్చింది అన్నయ్యకి ఎప్పుడో వచ్చింది నా పెళ్లి కాగానే వచ్చింది
ఇంకా
హ్మ్
సాఫ్ట్ వేరే
అ మరి ఎనిరోజులని ఇక్కడ ఉంచుతడు మరి అట్లానే
ఏమో మరి ఆమెనే షిఫ్ట్ అయితా అంటుండు మరి జాబ్ ఇక్కడ హైదరాబాద్ లో దొరికితే
బోవాల్సిందే కదా
ఆహా జాబ్ హైదరాబాద్లో దొరికితే హైదరాబాద్నే ఉంటా
ఆహా
అన్నంటుండు తీసకపో అంటే తీసా పోట్లేడు
ఆహా కన్సీవ్ కాలే ఇంకా
కాలే
అ
అవునా
మ్మ్ హు
ఆళ్ళ పెళ్ళయి నాలుగు నెల్లయింది నాలు నెల్లప్పుడు నాకు మూడు నెల కడుపు తోటే ఉన్నా నేను
ఆహా మీ పెళ్ళయి ఎన్ని నెల్లలైతుంది
నాలుగు
ఆ
హలో
ఏప్రిల్ ఫోర్త్ కి అయింది మొన్న జూలై ఫోర్త్ కి నాలుగు నెలలు
ఉమ్
ఇదింద అ పడుదు
మాట్లాడతదానే
ఊ మాట్లాడుతది దగ్గర వెళ్ళిరా
ఉ
అయినోల్లె
లవ్ మ్యారేజ్ గదే
ఊ లవ్ వావు లవ్వు లవ్వు లవ్వు
మా దగ్గర ఊ
మీది గూడా లవ్ మ్యారజేనా
ఏం జెప్పలే ఇంట్లో అది అట్లా అయిపోయిందంతే
ఊ
ఊ
కలిసోచ్చింది నీకు బాగా
ఆ కలిసొచ్చింది
ఊ ఇప్పుడుకన్నా తెలుసా
ఆ
ఇప్పుడుకన్నా తెలుసా ఇంట్లా
తెలుసు కాని తెలవనట్టే ఉంటరు అందర్
ఊహు అందరిక్ తెలుసు అయితే
అందరిక్ తెలుసు
ఇంగేముంది పెళ్ళైపాయ్ ఇద్దరు పిల్లలు ఆయ్ ఇంగేముంది తెలుసుకొని ఏం జేత్తరు
ఊ
ఊ పూజక్కయ్య ఏం ట్రై జేస్తలేదా ఎట్లా
చెప్పలేదా నాదైతే కాలేదు
కాలేదని తెలుస్తుంది రే ఆళ ఫోటోలు చూస్తే గాని మరి వాళ్ళ అన్నకి ఎపుడ్ ట్టే ఇంగేంది మనకే పుట్టినాక ఇంక లేరని లేదా
ఊ వాళ్ళ అన్నకు ఇద్దరు పిల్లలు పుట్టిర్రు
ఊ ఒరే ఏంది ఏం జేస్తున్నావ్
లైన్ గా రా
ఆ
ఆ డిగ్రీ ఫస్టు లైను గదే
ఊ టూ థౌసండ్ సెవెంటీన్ ల అయింది
ఇప్పుడు ఎన్ని ఇయర్స్ గావొస్తుంది
స టూ థౌసండ్ సెవెంటీన్ అంటే తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు
ఆ
ఇంకొక సంవత్సరం అయితే పది సంవత్సరం పదవ సంవత్సరం పడుతది పది సంవత్సరాలు ఉమ్ ఇంకా అట్లనె వెయిట్ చేస్తున్నాము అదే అందుతదిలే అని
నాకు రాదు మాట తిరుగంగ తిరగంగా వీల్లు పుట్టిరట పూజ ఆల తమ్ముడు
ఉమ్ హు ఇంగ ఇవ కూడా ట్రై చేస్తనే ఉందంట గానీ కన్సివ్ కాలే ఇంకా
మారేనా ఏమన్న ప్రాబ్లమ్అట్నా
ఏమో ఏం ప్రాబ్లమో ఎవరు చెప్తరు నాకు
ఉన్న ప్రాబ్లం చెప్పు ఆయనైతే కొద్దిగా వీక్గా ఉన్నది అంటాడు కదా
ఆ
అందుకే వీక్ గుందని అంటరు గని
ఫ్యాట
వీక్ వీక్ కొద్దిగా
అర్థంగాలె
ఆ అన్న కొద్దిగా వీక్ అన్న అన్నకు కొద్దిగా వీక్ ఉన్నదన్నడు గప్పుడు
అవునా
ఉమ్ అనేగానే నువ్వు కూడా కాన్ఫెన్స్ ఉంటివి పస్టు పెళ్ళైన కొత్తల ఉమ్
ఏమో మనిషికి అట్లా విక్గా ఉంటే కష్టం
ఉమ్
ఉమ్
ఆయనే చూసు టప్పుడు